చెప్పే ఇ చెస్తాను
కాలి ఫోన్ కట్ అయిందిగా
ఫోనా ఎవల్ది
ఇందాక చేసినా కట్ అయింది కదా
ఆ నేనే కట్ చేసిన సో ఇద్దాం అనుకున్నా కాని అని బిజీగా ఉన్నా అని సపరేట్
ఏ ప్రోగ్రామ్ జరుగుత అంది పిచి ఎస్తాను సౌండ్లు పెట్టి చంపుతా
పోప మరి చె
టెన్ తాలకు ఎగ్జామ్స్ ఎప్పనుండ
స
ఫైర్వాల్ జరుపుకుంటాళు
మన ఊర్లో కూడా జరుపుతలట రేపు
రేపా చెల్ల టెన్త్ ఆ నా
ఆ టెన్త్ ఆ
మొన్న వచ్చిన ఫంక్షన్ కి చుడ్లే కనబడ్డది కానీ మాట్లాడతలే
ఎవరు మా చెలిస్
ఉ వచ్చి న సాయంత్రం స్కూల్ అయిపోయినాక ఒక ఫోటో దిగిలో డ్యాన్స్ చేషలు తొరిగిపోయినట్టున్నారు
ఉహు
వాళ్ళు టెన్త్ గ్యాంగ్ అంత వచ్చిలు
మీ చెల్లెక్కడ ఇప్పుడు ఇంటర్ కదా
కో ఎగ్జామ్ ఉందిగా రేపా ఇవ్వలేవనా రేపు ఉన్నది లాస్ట్ ఎ
రేపు ఆ రేపు ఎల్లుండ ఎల్లుండ అనుకుంటా
రేపేనే లాస్ట్
రేపేన
ఫస్ట్ ఇయర్ అ సెకండ్ ఇయర్ రాదు
ఆ సెకండ్ ఇయర్ వాళ్ళకు థర్టీన్త్ అయిపోతంది ఏం ఎగ్జామ్లో ఏమో పిచిలేస్తంది
ఉ ఇక స్పీచ్ ఇత్త అల ఎద గఊరంగ ఇత్త అలి అమాయకు లేడీడ పెట్టిలు స్కూల్ దగ్గర ఉంది
ఉహు
ఆ పాటలు ఆ సౌండ్లు సార్లు వాడతళ్ళ ఆల్ స్పీచ్ ఇత్తలు క్లాసులు ఇతాళ్ళ
ఊ ఇని ఇని రాది ఏం ఎత్తం బోరె కొడుతన్నే
మన స్కూల్లో చెప్తేనే నేం పీక ఒయేదాన్ని
గోరం
వాయిస్ లు ఎట్ల వతే మళ్ల్ళ సార్లే
ఊ
గంటల్ పొంటల్ చెప్తరు
మన టెన్త్ ల ఇయ్వమన్నారు స్పీచ్ ఏమనగని ఇచ్చినమది
మళ్ళ ఎంత మంది ఉంటే అంత మంది ఇయ్యళన్నాయే
నేనైతే పేరు ఊరి ఎప్పు వచ్చేసినయ్
స మనం ఎటన టూర్ ఎతె బాగుండు
టురా ఎవలకు
అవు
వన్
ఊరే
టూర్ ప్లానా
మరి నా సిచ్యువేషన్ ఎట్లుంటది ఇప్పుడు అందుకే మంచిగున్నప్పుడు ఒకసర్వ్ అయితే బాగుండు
పనేవ్వల్లోత్తరు ఎవ్వరు రారు
కూరగాయల అంగట్లు గ్రూప్లా పెద్ద పోదామన్నట్టే చెప్పిళ్ళు పసరాక్ ఆ గ్రూప్ నే పట్టించుకోవట్లేదు ఇప్పుడు
ఉమ్మ్ గుడి గిట్లా పోయిన మంచిగున్నాయ్
గుడి కంటే ఇప్పుడు నేను రాలేను చుట్టు కదా మాకు
అవును అట్లిస్ట్ చేతైతేఅందించ పార్క్ లో పాడైటమే
ఒక్కొక్కరు ఎట్లా తిరుగుతారో తెలుసా అసల
వీళ్ళ అనుకొనే సరిపోతాది మనం ఎప్పుడూ ఇట్ల
మనోళ్ళు తిరుగుతారు కాకపోతే మనతో ఉండారు కలిసి
ఉం ఒక రోజు గాలిస్తే మంచి గుంది అందరకి అందరకు
పండక్కు ఉంటరో పండుగ రోజుల్లో తిరిగిచూడరు
వాళ్ళిష్టం ఇష్ట రాజ్య చెప్పాలె
ముంగవికిె వెళ్తే బాగుండే
అవళ్ తీసుకోవాలి మనల్ని
మనం అనుకుంటూ పోలేవా ని అందరం కలిసి
పోతాం గని కలవాలి అందరం ఒకసారి ఏ రోజు కలిపితే మ ఏటర్ట్ ఉంటుంది
మీరు పండక్క వచ్చినప్పుడు కలిస్తే అనుకుంటే నేను ఇక్కడ నుండి వస్తా
మ్ చూద్దాం ఇప్పుడు ఒటి ఉంది కదా అథాయ్ సినిమా కొత్త సినిమా
ఎమ్ము విిన
బ్యాం బెండ్మెలమో అది ఉంది గ
ఏంటిది
బ్యాన్మేలం
ఎవరూ హీరో
హీరోవాడ రోషన్
షణ సుమ కొడుకా
మ్ ఏమో మ్ ఏమో తిన్ల గా ఏ గ ఇంకొక సినిమా తీయలేదా కథలు ఎన్నో చెప్తారు కవతలు ని వస్తారు అనేది పాట ఉంటది చూడు
ఆ
అగల్ల ఇగ వాడు
ఆ సినిమ పేరు ఏమో ఉంటది
అది ప్రేమలుగా
కోట్
ఆ కోట
కోటేగధ వాణి పేరు రోషన్ రోషన్ ఆ వాణి పేరు
ఆ ఉంటేరోషంది ఉంది తాగుత
పచ్చ పోరగాళే వాళ్ళు
ఊ నాకెట్లయితరో ఇగ ఫ్రెండ్స్ అట్ల నిమ్స్ గా ప్చ్ బైట్ ఇప్పుడైనా మంచిగ వటుకోవచ్చు అట్లా హలో
ఏమైంది
ఏం గాలే నువ్వే సప్పుడ్ ఏతలేవ్
ఆ
అట్లా ఫేమస్ అయితే బాగుండు కనీ
కావచ్చు కానీ మందితోని కష్టం కాదే మనకు
అవ్ అదే నిజ
వాళ్ళ జెవట్టి ఆగల్ సతంది
ఊ ఊ ఓకే
ఇప్పుడ దాక ఎన్ని పోస్టులు పెడతనో మంది లేపోతే
పెట్టాలే వాళ్ళ గురుంచి మనకెందుకు
అదేగాని కొంచెం ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇన్సెల్ట్ అనిపితది కదనె ఇంకా
అంతే అదే ఊ అది నిజం
ఒక్కరు ఉన్నది వేరు ఫ్యామిలీ ఉన్నది వేరు కదా
ఊ అవును ఊ కానీ అన్న తటుకు అన్ని తట్టుకుని పోవాలి ముందుకు
ఆ
కానీ ఆ మాట్లాడడానికి కూడా ఎట్లా చేతం చెయం
అ అదే
ఊ ఊ మన క్లాస్ల ఎవరిదన్న పెళ్ళ అయితే మంచిగుండు
ఫస్ట్ నాదే నెస్ట్ నీ అమ్మాయిదిగదా గదే ఇక
ఇంకొకమే లైన్లుంది గానీ ఆమె చేసుకునేటట్లు లేదు
నేనా
ఊ
ఆవును టైమ్ బడ్తడ్ రోహిత్ వెట్టటామేనా
ఆ బెడతది బానే
ఆ ట్రెడిషనల్ లుక్ అని ఒక పెట్టి తీసేసింది అనుకో మళ్ళా.
ఈ రోజు కూడా వెజ్ నచ్చింద నికోటి
రోజు పొద్దున్నే ఒకటి పెట్టింది ట్రెడిషనల్ లుక్ అని సింగిల్ది
అదే అదే
మళ్లీ వెనక్కి తీసేసి చేేసి కపులు పెట్
కప్పులు పెట్టిర్ర
హ ఏమనిపించిందో మళ్ళా, తిట్టిండేమో.
ఒద్దండేమో
ఆ పెళ్లి రోజు ఎట్లా కొట్టిండే అసలు అందరు ముందు.
వామ్మో నేను ఇంకొక అది పోయి చూసి వచ్చినాం అసలు రమ్మంటె వస్తలేదు. పో కూర పడేస్తే. ఫుల్ కోపం వచ్చింది. అసలు
అసలు ఆ ఈ బితిది చెప్పిందట మళ్ళా ఈ రోట్లు వచ్చినాఅని.
ఆ మరి అ బద్. ఒద్దని చెప్తే ఇంకేమన్నా అనుకోడా ఆబద్ధం చెప్తే ఇంకేమన్నా అనుకోడా?
ఉ అంటే ఆ రోజు వాళ్ళ అన్న పెళ్లో ఎవరిదో ఉందట.
మ్
ఇక నా కడుపు నత్తాంది ఓపిక లేదు నేను ఎక్కడి రాను ఎక్కడి పోను అన్నదట.
ఆ అందుకే మళ్ళీ ఇటు ఎందుకుపోయినావు అన్నాడు.
వచ్చిందట వీడియో కాల్ చేసి చూపిస్తాందట ఆ వచ్చినాని.
ఉ అవసరమా. ఎంత గోరంగా కుట్టిందా అని
కారు ఉన్నదని చెప్పినాం కదా అందుకే వచ్చినట్టున్నది.
హ్మ్.
లేపోతే ఏమొచ్చో అప్పుడు దాకా చానానే చెప్పలే మనతోనే.
అదే నే బోయితేనే రెండయ్యింది. అప్పుడ అప్పుడ కప్పుడు జుట్టేస్కుని పచ్చి జుట్ వేసుకొని. బాయ్స్ అయితే ఘోరం అందకపోతే హలో! బాయ్స్ బాయ్స్ గోరం అన్నారు ఆ రోజు బాయ్స్ గోరం అన్నారా రోజు ఆమెని.
ఏమన్నారే?
ఏ ఎందుకు గట్లా చేస్తోంది, అవసరమా సప్పడి చేయక రమ్మని పోరగాన్ని మమ్మల్ని దోల్. అంది
నేనుటుపోయినా?
నువ్వు ఉండవ్, వేరే వాళ్ళతోని ఫోన్ మాట్లాడ ఫోన్ ఫోటోలు దిగుతారు నువ్వు ఎక్తారు మీరు.
అవునే మేము. వాళ్ళిద్దరితోను ఫోటోలు దిగుతుంటేనే వచ్చిండు. వచ్చి తన్ గుంజుకొని పోయిండు.
తినే టైం కి తీసుకురాపో తీసుకురా పోల్లి అంటే మమ్మల్ని తోలితే మేము పోయినామ్. నేను ఇంకొకటి.
వామ్మో! ఎంత ఘోరము అసలది. ఇకా దానికి అలవాటు అయినట్టుంది.
ఆ అలవాటే.
అప్పుడే, హక్కు తీసేసుకున్నాడామె మీద.
హ్మ్.
వెళ్ళిరా ముందుకే.
హు
ఆయన కూడా అంతేజీ ఏం లేదంట తక్కువనేనట
తక్కునైనా కూడా చేసుకుంటను మంచిగ చెప్పు
ఉమ్
సరే మరి
ఓకే
ఏం అనాలే